సున్నావ్ ననే లేదు ఇంక ఉంకే తిరుగుతూ ఉన్న రూమ్ లోనే పొద్దు పోక ఆ ఎవరన్నా కాల్ చేస్తే మేల్ అనుకున్నా నువ్వై కాల్ చేసావ్
హ్మ్మ్ బ్యామేయిలా కొంచెం వాక్ కింకాల వచ్చాం ఫ్రెండ్స్ తో బయటికి కాఫీ టీ తాగుదామని ఉమ్
అదే
ఎవరండి పక్కన అంతగా
అదే మా ఫ్రెండే అండి వాగుతూనే ఉంటది వాకింగ్ ఎందుకు వచ్చారు రూమ్ లో ఎందుకు ఉన్నావు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావ్ మాట్లాడుతూనే ఉన్నవాన్ని
ఆ
తిడుతూనే ఉందంట
ఉం అంటే ఆ అమ్మాయి ఉందా కార్య యాప్ లో
తను అయిపు కొట్టింది ట్వంటీ ఇరవై కాల్ లు మాదంత అయిపు మేము చేసేదప్పుడు అంతా మమ్మల్ని అన్ని ఆపిచ్చి ఆ పిల్ల చేసింది ఇప్పుడు ఆ పిల్ల మమ్మల్ని ఆపింది ఆపకూడలేదు
ఆ మీరు తప్పు చేస్తారండి ఫస్ట్ మీరు మా
అప్పుడ్ మేమే మాట ంటో తెలుడిపోయది ఆ పిల్ల మాట్లాడింది ఇప్పుడు బా ఫ్రీగా ఉంది ఆ పిల్ల ఆ ఆ ఎంత సేపు
ఉం ఉం
అదేనండి ఏవైనా మూవీ రీసెంట్కి చూసారా చూడలేదా
ఆ అది చూసా అండి కానీ మూవీ నేం గుర్తురాదు లేదు స్టోరీ అయితే గుర్తు
మా స్టోరినే చెప్పండి చాలు మనకి
హమ్ ఆ హీరో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి పూ అంటే పూజలు చేస్తారు కదా ఆ వాళ్ళు అది కానీ హీరో కి మ్యూజిక్ అంటే ఇష్టం గిటార్ వాయిచడం అలా ఇష్టం ఇంకా హీరోయిన్ ఆ వయిలిన్ అంటారు కదా అది వాయిస్తా అంటది ఆ ఆ అబ్బాయి కి తెలియ కోకుండా ఈ ఆ ఈ అమ్మాయి అబ్బాయిని లవ్ చేసింటది
అమ్మాయి లవ్ చే
ఆ అబ్బాయిని అమ్మాయి లవ్ చేసింటది కానీ ఈ అబ్బాయికి తెలియదు ఈ అబ్బాయి గిటార్ వాయిచడం కోసం వేరే కంట్రీకో అలా వెళ్తాడు వెళ్ళింది తర్వాత ఇంకా అబ్బాయి అంతా ఎవరు చూడట్లేదు అంటే పిలవట్లేదు ఇంకా డబ్బులు సంపాదిచ్చడానికి
ఆ
ఇంగ సో మల్లి వాళ్ళ ఊరికే వచ్చేస్తాడు ఇంకొన్ని రోజులు ఉండి మళ్ళీ పోదాంలే అని ఉం ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అక్కడే ఉంటాడు కొన్ని రోజులు అమ్మాయి ఆ చనిపోయింటది
ఆ
అమ్మాయి చనిపోయి ద అంటే దయ్యమ
అంటే హీరో ప్రేమిచ్చిన అమ్మాయి చనిపోయుంటధి ఇది ఎలా జరిగింది
అది లాస్ట్ లో చెప్తాను క్లైమాక్స్ అదే ఉంటది అ హింగా చనిపోతది ఆ అమ్మాయి అమ్మాయి దయ్యం అయితది
ఆ
అమ్మాయి దయ్యమయ్యి ఒక అబ్బాయి చిన్న పిల్లడు ఉన్నా వాళ్ళు వంటలేకపోతది వాడు వంట్లే పోయి ఇంకా ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఫో ఆమెకి వీడియో గేమ్స్ అట్లా అడ్డం ఇష్టం ఉంటది అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఏమో నార్మల్ ఫోనే యూస్ చేయడు ఇంకా వాళ్ళకి డౌట్ వస్తది ఏమో అయ్యింది అని
హ
ఇంగ హీరో వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా అంటే పూజలు చేస్తారు కదా ఇంగా సో అందుకని వాళ్ళని పిలిపిస్తారు ఇట్లా వదలగొట్టడానికి దయ్యాన్ని ఆ ఇంకా వాడు వొస్తాడు వానికి కానీ వదలగొట్టడం రాదు నార్మల్గా డబ్బులు సంపాదించడానికి వాడొస్తాడు ఆ హీరో వ
హ
పూజలు వాళ్ళకి సామాగ్రి అన్ని రాసిచ్చి అలా మేనేజ్ చేస్తాడు చేసిన తర్వాత ఆ దయ్యము నిజంగానే వెల్
ఆ ఓకే ఆ
ఆ వెళ్ళిపోయిన తర్వాత ట్విస్ట్ ఏమంటే ఆదయ్యం వచ్చి వాలిం ఆ హీరో అన్ల వాళ్ళ ఇంట్లేకి పో తది ఆ దయ్యం ఆ ఆ పోయిన తర్వాత ఇంకా వాళ్ళందరూ వచ్చేసింటారు కదా వాళ్ళింటికి వాడు పడుకునే టైంలో అమ్మాయి ఫోన్ యూజ్ చేస్తాది వాన్ది
ఓకే
ఆమెకి డ్రెస్సింగ్ స్టైల్ అంటే చానా ఇష్టం
ఆ
ఇంకా ఆర్డర్ వాన్ ఫోన్ నుంచి ఆర్డర్ అన్ని పెడతా ఉం
అమ్ ఓకే
ఆ పెట్టిన్ తర్వాత ఇంకా వాళ్ళింటికి ఆర్డర్లు వస్తాంటాయి కదా డెలివరీ వచ్చిన తర్వాత ఎవరి పేరు ఉంటది వా అబ్బాయి పేరు ఉంటది కానీ దాం ట్లో అమ్మాయి డ్రెస్ ఉంటది వీళ్ళు వాళ్ళింట్లో వాళ్ళు ఏమనుకుంటార అంటే వినికి ఎవరో లవర్ ఉన్నారు అట్ట ఇట్ట అనుకుంటూ అంటారు వాడొచ్చి నేనేం ఆ ర్డర్ చేయలేదు ఇది ఇది అని పోట్లాడదా అంటే అప్పుడు కొరియారోడు చూపిస్తాడు ఇది మీ నేము ఇది మీ అడ్రస్సు అదంతా చూపిచి ఇంకా తెచ్చి వాడి ఇంట్లో ఇంకా పెడతాడు ఇంకేం చేయలేక ఇంక ఫోన్ చెక్ చేస్తే బ్యాంక్ లో ఇంత అమౌంట్ కట్ అయింది అని వ
ఆ
అట్లా రెండు మూడు సార్లు జరిగిన తర్వాత ఇంగ లాస్ట్ రోజు అబ్బాయి కొంచెం మేల్కొనే ఉంటాడు ఫోన్ పక్కన పెట్టేసి అప్పుడు అమ్మాయి ఫోన్ యూజ్ చే స్తాంటది వాన్ది అప్పుడు అబ్బా అమ్మాయిని ఎలా చూ స్తాదంటే అద్దంలో కనపడుతాది అద్దంలో చూసి కనుకుంటాడు ఇప్పుడు ఈ దైమ్ ఉంది అని ఇంకా వానికి ఫుల్ భయమేతుకుంటది ఇంగ భయం ఎత్తుకొని ఇంకేం చేయాలో అర్థంగాక
ఆ
ఇంగా వాళ్ళ బాబాయ్ అనే వాడు ఉంటాడు వానికి చెప్తాడు ఇట్లా దయముం ది అని తర్వాత వాళ్ళ బాబాయ్ వచ్చి కొన్ని పూజలు చేస్తాడు కానీ అది పోదు పోదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళి ద్దరూ మంచి ఫ్రెండ్స్ అయితారు దయ్యము హీరో మంచి ఫ్రెండ్స్ అయి ఇంకా అమ్మాయికి ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ చేసి పెడతాడు వాడు లాస్ట్‌కి అమ్మాయికి కోరికుంటది వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడాలి అది ఇది అని హీరో పోతాడు వాళ్ళింటికి హీరో పోయిన తర్వాత ఇంకా ఆమె ఫోటో ఉంటది కదా ఆమె ఫోటో పక్కన వీంది బొమ్మ ఉంట అదే వీళ్ళిద్దరు ఫోటో ఉంట హీరో హీరోయిన్ ఫోటో వాడు చూసి షాక్ అవుతాడు ఇదంతా ఎప్పుడైంది అది ఇది అని చూసి ఇంక వాళ్ళమ్మ స్టోరీ చదవానికి ఇలా స్టోరీ చెప్పిన తర్వాత అప్పుడు తెలుస్తు ప్రసాదవానికి ఈ అమ్మాయి ప్రేమించింది అదిని ఇ లాస్ట్ లో కార్ లో వస్తా అప్పుడు వీడు చెప్తాడు అమ్మాయికి ఇట్లా నన్ను చూసి నన్ను చూడ్డానికి వచ్చినప్పుడే నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్ చని పోయింటావు అని చెప్తారు ఇంకా అలా ఫుల్ ఆమె
ఏతే
ఆ ఇంకా ఆమెకి అంటే ఆత్మ శాంతి చ్చినంటూ శాంతించ ఇంకా ఆమె వెలి పోతుది
ఓకే బాగానే ఉంది ఇక డై చూసింటే కామెడీ కూడా ఉంటాయి దానికి
ఆ ఫుల్ కామెడీ ఇంకా ద అంటే దయం చేష్టలు ఎలా దాంట్లో ఇంకా ఫుల్లు వాడు భయపడతా అలా ఎలా అంటాడు ఇంకా అలా
అలా కమెడి విత్ దయ్యమ్
ఆ ఎమోషన్స్ బాగున్నాయి కడక్షన్స్ వాల్ కనెక్షన్ ఫ్రెండ్షిప్ గాని అాల బాగుందింది కానీ ఆమె లాస్ట్ కి ఆమె దయ అంటే వాడినే లవ్ చేసింది అనుకోవలే మేము
ఆ ఫ్రెండ్స్గా ఉన్నారుడు అవును కద అది విస్ట్ అవును అంటే వీని చూడానికి వచ్చేటప్పుడు యాసిడెంట్ అయిి చనిపోవడం అదే టి బానే వంద ఇ్రెస్ట్ంగ్ంతవ వెరైటి స్టోరగా
ఆ అంటే తమిళ మలయాళం మూవీ
ఆ డబ్ అవును ఇంకాదే చూ తింటారు అట్ల అయితే ఆ రోజు ఎంజాయ్ చేసి తింటారు బానే అంత ఉ మద
ఇంకాడి మీరేమి వీకెండ్ ప్లాన్స్ ఏం లేద
ఏం లేదండి ఇంకా ఫెస్టివల్ ఉంది కదా ఇంకా రేపు కాలేజ్ ఉంది రేపు కాలేజ్ క వెళ్ళలి ఇం ఇంటికిెళ్డం అదే ఉంది ట్రావెలింగ్ ఎలా చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నాం ట్రైన్ లో వెళ్ళాలి కదా జనరల్ లో వెళ్తున్నాము ఇంకా దానికే ఇంకా ఉన్కే ఉన్నాం
ఆహా
ముద్ద్ద
హ
ఇంకా సైలెంట్గా ఉంక తిరుగుతూ ఉన్న నా మాటకి ఇంకా
ఆ మాకు ఇక్కడ వర్షం వచ్చేలాగు ఉంది ఆ అ హలో హలో హలో హలో